హలో
హాయిరా
హాయ్
బావున్నవా.
ఆ నువ్వు.
ఆ బానే ఉన్నాన్.
అవును కొత్త మూవీ వచ్చింది కదా పోయినవా.
కది
ఎందుకు
చూడలేదు చూడాలి ఇనెలా
చూడు మరీ మంచిగ ఉందంట మూవీ రివ్యూస్ లేదు చూడలే నేను గూడా చూడాలి.
అవునా రివ్యూ చూసినవా
రివ్యూస్ చూసిన అందరు ఇంట్రెస్టింగ్ ఉన్నదని అంటున్నారు. చూడాలా మరి పు చెయాల గాని ఆఫీస్ లో పనే అయితలేదుగా
అవునా
మ్మ్ నువ్వు నువ్వెందుకు పోలె?
అయయో నాకు టైం ఉంటలేదు పోడానికి.
ఎందుకు ఇక్కడున్నావ్?
పనులు ఉంటున్నాయి అన్నీ
ఆ
హ్ము
నైట్ టైమ్ పోవచ్చు కదా నువ్వు ఎట్ల బాయ్ వి పోవచ్చు, మేమంటే గర్ల్స్ కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటది నైట్ టైమ్ నువ్వై
అవునండి నైట్ అంత రిస్క్ తీసుకోలేను. టైం వేస్ట్ అనీ
మ్మ్ హు ఓకే
హ్మ్
ఏముంది చూడు మంచిగున్న నేను కూడ వోవాలి ఫ్రెండ్స్ తోటి
ఏం ఏ మూవి అంటున్నవు నువు
ధురంధర్, నువ్వేంమనుకుంటానవ్?
అదే నేను మా పవర్ స్టార్ అనుకుటనా
పవర్ స్టార్ ది ఏమి ఉన్నది?
వస్తాద్ భగత్ సింగ్
ఆ ముస్తల్ భగత్ సింగా? ఏమో నాకు తెల్వదు అసలు ఇప్పుడు నువ్వు చెప్పే వరకు కూడ తెల్వది.
అవునా
మ్మ్ ధురంధర్ అంటా ఆ హా
నేన్ మోన్న స్టేటస్ కూడ పెట్టిన కదా చూడ్లేద నువ్వు?
చూడ్లే మరి ఏమన్న బిజీలుండి చూడ్లే కావచ్చు.
అయిన మాయి ఎందుకు చూస్తవ్ గాని
మరి ఇంకెవరివి జూత్త
యా అంటే మేబీ మీ బిజీల మీరు ఉన్నరు కదా.
బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని తప్ప ఎక్కువ ఎవన్ని పట్టించుకోను నే మ్మ్
బాగుంద అయితె మూవి
నేను జూల్లే మూవి ఇంకా
రివ్యూ చూసిన అన్నావు కదా
రివ్యూ చూసినా అన్న నేను మూవీ చూసినా అని చెప్పిన్న
ఆ రివ్యూ లో తెలిసిపోతది ఎలా ఎట్లా ఉంద అనేది
అదే మ ఇంట్రెస్టింగ్ ఉందని అన్న కదా ఇంట్రెస్టింగ్ ఉందంట మూవీ మరిన్ని సార్లు చెప్పాలి ఒకటేం వచ్చట వంద సార్లు చెప్ప క
ఆ స్టోరీ ఉంటడు దడి
ఏ ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పిన కదా మళ్ళా నేను స్టోరీ చెప్తే మళ్ళీ థ్రిల్లింగ్ ఉండది
ఆహా అయితే పోవాలి మరి ఈ మధ్య
అ చూడు ఫోన్లా అంటే ఫోన్లా రివ్యూ చూడు
ఫోన్లో మూవీ చూస్తానా ఇగ
పెద్దు థియేటర్ లో చూడాలి అట్లాంటివి మంచిగా ఉంటాయి
ఆహా అలా హోడు హీరో తెలుస అయి
ఆ
హీరో ఎవడో తెలుసా
అది కూడా తెలువద మరి ను మరి
నాకు తేలేదు మరి
అవునా అది కూడా చెప్పు అది కూడా ఫస్త ఏంటి అది కూడా నువ్వే ఎత్తుకొ
అంతిన
ఆ
ఉ
అచ్చా
చూడలే కొత్తగా రీసెంట్గా ఏం మూవీస్
అవున అంతిన ఇంట్రెస్ట్ ఉండది ఈ మూవీస్ పైన
హ ఎందుకు
ఆ అంతసేపు ఉన్నప్పుడు కాదు చూడడం
అంతే సేపు అంటే మది ఉంటాయి మూవీస్ అనగా అంత సేపు ఉంటాయి చూడాలి
ఏవో అట్లా అ లా ఏదన్నా తినే ప్రోగ్రాం ఉంటే చెప్ప తి కాలా ఆ
తినుడిగా మరీ ఇగ నీక్ తిండి అంటే ఇగ ప్రాణం నీక్.
అదే మరి. తినేటిదయితే చేస్తా ఇగా చూడడం అంటే కష్ టం.
ఊ హు.
బయటిగ్ పోయి తిని. బిర్యానీ ఇంకేదన్నా.
ఎగిరేటియీ, దునికేటియీ, తిరిగేట్ టియి అవ్విగావాలె. కుదురుగా మూడు గంటలు కూసోలేవ్. ఎవర్ నిల్చోలె. ఎవరు బయటికండి.
బయటికెల్తం గట్లా. గ్యాస్.
ఆ
ఎస్ ఎస్
ఏంటిది ఎస్స
నువ్వే అన్నావ్ గదా దానికి ఎస్ అన్నాను.
ఏంటిదీ.
అవునూ.
ఏంటిది ఎస్ ఆ మళ్ళ చేప్పు.
నువ్వే అడిగినవ్ క్వశ్చన్ దానికి నేన్ ఎస్ అన్నాను.
క్వశ్చన్ ఏంట్రా అది చెప్పు.
ఆ ఎవరిని తీసుకపోతవ్ వాళ్ళందరినీ తీసుకపోత నేన్.
క్వశ్చన్ ఏంటిది అది గూడ చెప్పు అన్న.
ఆ క్వశ్చన్ ఎమ్లేద్ గల్ఫ్రెండ్.
ఆహా ఓకే ఓకే.
ఉమ్మ్
ఒకే
ఊ
ఎప్పటికి పోతారా మీరు బయటికి.
అంటే అప్పుడప్పుడు అట్లా.
అప్పుడప్పుడు అంటే ఈవినింగా నైటా.
ఆ ఇగ నైట్.
ఓహో. ఓకే ఓకే.
హ్మ్ మిరెల్లర ఐత్
ఓకే నేనెక్కడికి వెళ్ళను. నేను ఓన్లీ న బెస్ట్ ఫ్రెండ్ తోని పోతా అంతే అంతే అది
మరి మూవీకిల్లెలె ఎప్పుడు
లేదు పోవాలి అదే పోవాలని ఒక డ్రీమ్ ఉన్నది పోవాలి మెల్లగా టైం సరిపోదు పర్లేదు ఇక్కడమ్మ నాన తీసు కొందమంటే పేజస్ కూడా కావాలి కదా కోపు ఉండాలి అనిటికి
అవును
సో విత్ ఔట్ ఎనిస్కోప్ వీ కాన్ డూ ఎనిథింగ్
అవు
అందుకోసంమన్న లేట్ నిన్ననే చెప్పినా వాళ్ళకు కూడా మూవీ పోవాల నున్నాని టైమ్స్
అచ్చా ఏమన్నాడు మరి
ఆ ఏమంటారు ఏం లేదు పోదామంటారు వాళ్ళకి కూడా ఇష్టమే కదా
అవును ఉంటది కదా ఇగ కామన్
ఉం
హ మరా సెట్టింగ్ రిలీజ్ అయే మన మూ స
ఆ ఏమో తెల్వదు మరి
ఉహు
అంతా గనం పర్టికులర్ గా చూడ నని ఏం వస్తానయి ఏం పోతాన్నాయి అని
ఎందరు ఎమో సినిమా పేరు చెప్తే చూడవా
అంటే సినిమా పేరు చెప్తే కాదు ఇప్పుడు నార్మల్గా ఏదైతే రిలీజ్ అయింది అని తెలుస్తుందో అది చూస్తా అంతే
ఇయ ట్రైనింగ్లు ఉంటా దా ప్రయార్టీస్ అ
అంతా పర్టిిక్యులర్ గా ఎప్పుడే రిలీజ్ అయితాంది అలా స్పిరిట్ ఒక్కటి తెలుసు స్పిరిట్ ప్రభాస్ అజూడాలి
ఆహా అ
యా పోస్టరే బాగున్నది అందుకోసం అనే మూవీ కోసం వెేటింగ్ ఆం
ఏప్రిల్ థర్టీ
ఇ మమ్మ చూడాను ఉం
ఉ బాగుంటది మూవీ
ఆ
బాగుంటది
ఆ బాగుందంట పోస్టర్ పోస్టర్ ఒకటి చూసిన ఫుల్ ఉంది సూపర్ ఉంది
అవును ఇప్పుడు సాంగ్స్ వచ్చినాయి కదా అందులో రె హిట్ అయినాయి అవి
ఉ
ఉ
ఎస్ యా ఆ చి అది అల్లది కాదు
అది అల్లదే పెద్ది సినిమాలది
చెర్లే నాడు
ఆ అది హీరో నాకు నాకు తెలియదు కా అదు
ఆ అది చికిరి చికిరి ఇది ఏ పెద్ది మూవీలది నేను చెప్పింది స్పిరిట్ మూవీ అవుశు స్పిరిట్ గురించి మాట్లాడుతున్నారా నేను స్పిరిట్ అంటే మీరు చికిరి చికిరి అన్నారు
ఆన్ లీ నేను చెప్పిన ఆల్రెడీ రామ్ చరణ్ మూవి ఏప్రిల్ తెర్టీ
ఓ ఇష్టం ఫేవరెట్ హీరో నా
ఆ అవును
ఆహా
నాకు మొత్తం మెగా ఫ్యామిలీ ఉంటది
మెగా ఫ్యామిలీ అంటే
మెగా ఫ్యామిలీ మెగాస్టార్ లు పవక్ అందరూ ఉంటారు కదా ఉ నాలుగు గంటలు అట్లా అందరు అయ్య ఫ్యామిలీ మొత్తం ఇష్ట త మన్నట్టు
ఆ అట్లా కూడా ఉంటారా
అంటే ఇవాళ ఏ మూవీస్ వచ్చినా చూస్తానన్నట్టు
అయ్యో ఓకే ఓకే అంటే మూవీ ఎట్ల ఉన్న కూడ చూస్తావా
మీకు ఎవరు ఇష్టం
నాకు రామ్ పోతునేమి
ఓహో రామ్ పోతి నేనియా ఒక క్వశ్చన్ అడితే చెప్తారా మరి
ఉమ్
రీసెంట్లీ రీసెంట్ లే లేటెస్ట్ మూవీ ఫరామది
ఎవరిది అంద్రకింగ్ తలుకా
ఓహో కరెక్ట్ చెప్పారు
అద నా కూడాడ తెన్స నాకు తెలిదు అనుకున్నాార అవునా ఓకే ఓకే బాయ్
ఉమ్